అల
అమ్మ
ఆ ఏం చెస్త హ తిన్న
వ
తిన్నాతిన్నా
బోడాల
ఆషాఢ బోనాలా
అలా
ఆషాఢ బోనాలు ఎన్ని రోజులకో మరి ఇరవైయ్యో తారీఖు ఏమంటారు ఇరవై య్యో తారీఖు ఏమంటాడ్రు
అవునా అక్కడ మెత్తారు కదా
ఆ ఎత్త
ఉమ్
అత్తవా అప్పుడు అత్తవా నువ్వు
కోలాటం ఏస్టపుడ
ఆ
ఇప్పుడు కోలాటం ఎప్పుడు అంటే ఇంటికాడ ఏస్తారా వేరే కాడ ఎక్కడికైనా పోయ ఏస్తారా
వేరే కాడికి పోతం కచ్చుమలు
ముందుగల్ల హైదరాబాలో బాగా జరుగుతదండి
ఆ హైదరాబాద్ల మస్తు జరుగుతది ఏమో నాట్లైతే నాట్లైతే పొంగని
రామ్
ఉమ్మ్
ఎనిమిదో తారీఖనీ అని అంటాన్రు మరి
పద్దెనిమిదో తారీఖ అంటే ఆ ఈయల పద్నాలుగు తారీఖు
ఉమ్ ఆ ఎయిట్ డేస్
ఈయల పద్నాలుగు రేపు పదిహేను
అంటారు గానీ మరి ఎప్పుడుంటదొ కదా
ఉమ్ ఉమ్
ఆ సీలు కొట్టినా అత్తగాదని
అయ్యో అ అది గట్లా ఉన్నది అందుకని నేను చెప్పిన కూడ
మేకబోతొచి మీదనీ
ఏమాగం చేసిపోయినయో
ఎప్పుడు ఒకే చోట ఉన్నాయి ఏ బాబాయ్
ఎంత ఆగాం చేసినాయో
ఆ
ఆ
అయినా మొత్తి పెట్టినాయి అదొకటి అదొకటి అదొకటి పిండి కుల్లా కుల్లా చేసిన
ఆ అవి మళ్ళా నువ్వు ఆ రూమ్ల పెట్టి తాళం పెట్టిన బాగుండు
ఆ నేను అనుకున్నా
కదా
పెడితే అయిపో నాకు అప్పటికే లేట్ అయి
ఉ
ద అక్కేడే బ్రెడ్ లోపల పెట్టిపోయినా
ఉ
అట్లా అయింది ఇగా
ఏమో
అంటుందట ఇగ మనమే చేసినని తీ
ఆ
మ మనమే చేసిందని తిడుతది ఫోన్ అన్నా చెయ్యి ఉడువనన్న ఉడువు
బంగారు తల్లి
అంటుందట
నీ బాంచన్ తల్లి గంతా జ్ఞన వత్తాందిరా
ఆ అయితే నేను ఉడుత్త నాకు ఉడువత్తే ఉడువు తిట్టిండట ఊకో పోయి అని బెదిరింగానే చీపురు కట్ట ఆడ పారేసిందట వచ్చినాంక రారా అంటే నా అ నా ఎట్లా ఉడువాలే చూడు చెప్పు నేను బెదిరిచ్చిండు నన్ను ఆడ పారేయ్ అని అన్నాడు అని చెప్తాంది
అమ్మా ఆ వవ్వో ఉ
గదే ఓవర్ ఇగ
ఏమనా బియ్యం బుక్కినయా
బియ్యం లోపల పె
ఆ
డ్తన్నె
ఆహా ఆ అన్నం ఉంటే కరాబ్ చేయొచ్చు హ
ఆ ఆళ్ళై ఏం ముట్టుకోలే కానీ పండ్లే పండ్లు పెద్ద ప్యాకెట్ ఉండే ఒక పది రూపాయలు అదే
ఉ కానీ నమ్మద్ బిడ్డ వాటికి ఏమన్నా పెట్టాలి తొందరగా పెట్టాలి
ఆ రేపత్తడట
నేను మొన్ననే అన్న
పొద్దున్నే రెండు రోజులు
అంతా మంచిగానే చేసారు గాని గిడ గిట్ల చేసిరు అని మొన్ననే అన్నా నేను ఆ
ఆడా అప్పుడు వైరు ఉండే ఆ వైర్లాకిళ్ళి రేప అత్తాడట
మరి వచ్చిండ స్వామి
ఇచ్చినవా బాక్స్ కు ఏ వచ్చి వచ్చిండు తిన్నడు పండుకున్నరిద్దరూ
అంతేనా బాపుకు అండలే వండుకుంటా అన్నాడు
పడుకుంటా అన్నాడా
ఏం కూర వండినావు మరి
అ ఏవండిన్నే నిన్న గోంగూర వండితే
అయ్యో ఆ
మొన్న అదే తిన్నాడు
ఉ
ఇవాళ తిన్నాం వండిన కానీ తిన్లే
ఆ ఓ ఆ తిన్న
అంటా ఉ
చికెన్ వండిరు చికెన్ చికెన్
మా యాకత్త వండింది
అత్తమ్మోళ్లు ఆ అత్తమ్మ వండింది తిన్న
అవునా
ఉ నాని తింటాండా
ఇప్పునే పోతావా అయితే
ఆ పొద్దుగాలే పోతారా అది హౌస్కు లోపల రాసేది ఆ కలర్ ప్యాకెట్ కూడా కొన్నా ఇగ పట్టుకొని పోతునని ఏ మళ్ళా దాని కొరక ఎవరుస్తారని రేపు ఎతరు కావచ్చు వచ్చి వచ్చ ఆ ఇగ బాపు దానికి రోజింత రోజ్ ఇంత మట్కి పుతాడు దాని సుట్టూర్గా
ఆ అను
మళ్లీ ఏమైంది
అలాగే
ఆ అనిగీనట్టయితు
ఉ
అదే తమ్మునికి పైసలు కొట్టిండు ఆ నరేసు అది ఏవలకన్నా కొడతాడో లేక కుంటే మరి రేపు ఆ రేపు రేపు సాయంత్రం రానా అని అడిగ ఫోన్ చెప్తా అనుకున్నా తమ్మునికి
ఉంటవ తమ్మున్ని రమ్మంటావా
తమ్ముడు అత్తవ అంటే ఆ ఇప్పుడు ఏడవస్తా అమ్మ అంటాడు ఇగ అత్త నేను అత్త రేపు అన్న ఎల్లుండన్న ఉమ్ ఆ ఇగ నీ దగ్గరికాత్తనే ఆడికి రమ్మంటే అత్ ఇవర్ కన కొ ట్టు మంటే వాళ్ళ నెంబర్ చెప్పాలే మళ్ళ వాళ్ళు పోయి తెచ్చియాలి పైసలు మ మళ్ళా వాళ్ళు దెచ్చియాలే మన పైసలు పద్నాలుగు వేలు
పైసలు ఉంటే ఇత్తే అయిపోవ్ చేతుల పైసలు ఉంటే ఇత్తే అయిపోవ్ ఇప్పుడు బాబాయ్ కొట్టమన
ఆ
పోయినవ్ బా
గదె ఆడికి పోత
బడిదే తండ్ర
ఆ ఆడిబొయి ఇగ తెల్సుకుంటా
అదె
ఉ
ఉ ఉ డబ్బు
ఆ కట్టు కట్టుకొనే ఉన్నది అయితే రేపు గది
ఉ
సుక్రారం పోతదట ఆడికి సుక్రారం రమ్మన డట మల్ల సారు సుక్రారం పోతే ఆ సుక్రారం పోతే కట్టిప్పుతా అన్నాడట కని సానమ్ అయితే నెల్ రోల్ దాక చేయద్దన్నడట
ఫైనుంచెల్ల
ఉమ్ తాల సను ఆ వట్టి పెయ్యి కడుక్కోవచ్చు ఎందుకంటే శెవుల పడద్దు కదా
అదే ముఖం కడుక్కొని
ఉమ్మ్
నెల రోజుల దాకా ఎట్లుంటాయి ఎంటికలు మరి
ఇగ ఉంటయ్ గట్నే ఎంజెత్తది మరి ఈ కట్టిప్పుతే కొంచెం ఇట్లా ఇగ మెల్ల మెల్ల మేల్ల మెల్లగా ఇట్లా దుస్సలే
ఉ
ఉమ్మ్
అయివయేతియ్
మరి ఇప్పుడు ఆయే ఆమె ఇయ్యాల బడికిపోయిందా ఆ
పోయింది
ఆ అయిపోయే
ఐడి కార్డు కోసం ఫోటో దింపిల్లు దాకున్నది మంచిగా జరం ఏం లేదు గానీ జలుబ్ ఉన్నది ఉ
నీళ్ళు కాగబెట్టి పోసినవ మరి అట్లా
తెచ్చినవు కద అమ్మ వాయనకి ఎక్కడ వెట్టినవే
అయ్యో యో మర్చిపోయినవ బిడ్డ
నేను చూడ
అగో నికియ్యలే నే కవర్ల వెట్టి పట్కచ్చి
నానా పట్టుకొచ్చి ఇచినవ్ కవర్ అక్కడ ఉన్నది నేను ఎందుకు పెట్టిందా అని నేను అనుకుంట నే అనుకుంటన కానీ ఓపెన్చేసి సుత్తలేను రుబ్బి వెట్టుకున్న కనీ
ఆ
ఏమై హుమ్మ్
అయ్యో ఎందుకు మనదేరా మన చెట్టుదే
చేతికి వండలే హు హమ్ ఏమో
ఓసిని
గంట సేపు
అంటె వాడిపోయినట్టు అయింది కావచ్చు కదా
నా దగ్గర మిక్సీ ఉంట అప్పడిదప్పుడు తెయదగండి
మరి ఎట్ల ఎట్ల చేసినవ్ మరి ఆహా అయిన పండుతది కాదుర గట్ల ఎట్ల అయింది ఆ
ఏమో ఆ ఎక్కు
హు హామ్ ఉం
అదే ఫోన్ చేసి కనుకోరాదు తమ్మునికి
ఆ తెలుసుకుంటా తెలుసుకోని చెప్తా అది ఇగ మరి.
హ్మ్.
బాబాయ్ ని అగితే బాబాయ్ ఏం అంటాడో.
ఎన్ని అబ్జెక్ట్ ఆ.
నేనా. కల్పు కల్పు ఉన్నది కల్పు ఉన్నది.
ఆహా.
ఉం
ఆ.
ఉం సరే అన్న
హ్మ్.
ఆ సరే ఉండు.
ఉచ్చు.